హలో
హలో
మా పాప పడుకునదని ఉయ్యాల ఊపుకుంటుంటే మళ్ళ లేచి నే కూర్చునేది
అవునా నాకు వేరే తామే ఫోన్ చేసింది
చెప్పండి ఏం అన్న ఉంటే
ఏమో అంటుంది గా మమ్మీ
ఉయ్యాల ఉప్తంటే ఇగ ఓర్లతది అట్నే
హు మా బాబు పడుకుంటాడంటే పోయిస్కాల ఆడతాడు
కు కానం సోపుతాలేదు జరవెచ్చినాటైందిగా ఇగ కొసపు కనుముతాది లేతంది
మ్మ్ హ్మ్
హ్మ్
డీఛాష్ మా కోళ్ళ వాడు మా ఇంటి నిండా కోళ్లే వేరేటోలై కూడా మా ఇంటికనే ఉంటాయి
బయగూడ అంతే మన పాలగూర గింజలు పడలే వేరే పాకిట్ తెచ్చిపోతే మొత్తం ఆకులు లేకుట తినయి నాలుగు సీరలు కటినాము ఇగ అట్లా కూడా ఇ చిన్నది నుంచి చోసుకొని పోతాను
మ్మ్ హ్మ్
హ్మ్
నేను కూడా ఒక డబ్బులు లాంటి దంట పోద్దాం అని చూసినా గానీ ఇంకా సామ్ దాకు మై తాకు కోలు మస్తు కోలు గి దోలేవు గాలు మన జాతరలో వచ్చన్నా అమ్మరగూలు గట అయి సాదుకుంటారు కద వో
మేము కూడా ఈ అదే మెంత చులు గానీ పోసినా కానీ ఏయి మెంతికూర అంటే ఇద ఈ కోత్తిమీరికి లే మూలవలే
మ్మ్ హ్మ్
గో ధాన్యాలు ఈడ పోసంగానే మడల మెంతకురొక్కటే మొలిసింది
మ్మ్ హ్మ్
హ్మ్ మత్సా ఫుల్లు రాములకాయలు మా ఓ తక్కువ కానీ ఎవరు రా పోతారు
అయ్య మాకి వేరేలాంటివి వేరే ఇస్తానున్నాయి గానీ
హ్మ్
మా ఇంటి పక్కన అత్తమ్మకుడివే తెచ్చసుకుంటానం ఆ బోర్డే మెతికొత్తుకుంటాండి దొంగ బోర్డ్ ఓ ఏమో తెచ్చుకుంటాండు
మ్మ్ హ్మ్
ఇడుదా ఇడుదా దా నా కోడి వాట్లే రోజు రోజుకి
హ్మ మరి వాతావరణం ఎట్లున్నాయి కథ ఎండ కొడతందా
వస్తుంది పొద్దున మబ్బులు పట్టినా వర్షం వస్తాది కావచ్చు అనుకున్నాం గానీ
మా దగ్గర అంతే ఇప్పుడు కూడా కొంచెం మబ్బు మబ్బే ఉన్నది ఈ మాబ్బులకు ఇమ్మ సర్దులు బటి
మ్మ్ హ్మ్ ఎప్పుడన్నారు మళ్ళీ ఉప్పరి పెళ అటు పోవడం
ఏమో నిన్న నిన్నన మొన్నాన సాలా రోజులకీ చేసి రెండో తారీకు కొత్తం అన్నాడు అళ్లా ఏం పోతాం ఇగ అప్పటి వరకు ఏమో చూడాలే
రారా ఏందడు
అయితే
అంటే సంబంధానికి
ఎవరో ఒక్కలు పోయి చూసివస్తే గా అందరు పోవాలా
అందరూ పోవాలన అంటే పోతేనే గా అడబిడ్డ కట్నాలు వచ్చేది
ఫస్ట్ చుదానికే గా ఎమ్మటె ఫిక్స్ అయిందా
ఫిక్స్ అయితే కట్నం చూస్ ఆ అంటే వాళ్ళు వస్తే సంబంధం వాళ్ మాట్లాడతారు కావచ్చు
ఆ ఫస్ట్ చూసిస్తా చూసినాక వాళ్ళు చుస్తారు
మ్మ్ హ్మ్
లేపి ఫస్టే చూసారు కాబట్టి పోయి చూసుకున్నాక మాట్లాడతారు మల్ల ఒక రోజు వచ్చి
ఉహు
హ అమ్మాయి మంచి వాళ ఫంక్షన్ లో తరడా ఉన్న మంచిగుణదంటుండు వైట్ అంటే వైట్ గానే ఉంటదిలే కాని జుట్టు ఉంటది కదా చూసిన చూసిన ఇప్పుడు ఆడనే ఉన్నప్పుడు బతుకమ్మ పండక్కీ ఆడతానికి వచ్చిర్రుగా మళ్ళా వినాయకు గుంపానకు మేము అన్నదానానీకి పోతే కూడా కళ్ళుకి కనబడ్డది బిందంతే ఉంటుంది జుట్టు
అళ కొంచం ఉన్నది కదా అని చూత్త
ఆ మళ్ళీ కరలీ హెయిరు ఎ గింతంతే ఒక ప్లా ఒక రబ్బర్ పెట్టుకొని ఉన్నది అం
అయ్యో
ఉమ్ ఏమో జుట్టు పెరుగుతదొ పెరుగదో అనీ కొంచెం ఫస్ట్ ఉన్నప్పుడు మంచిగా ఉంటది
ఉమ్
మళ్ళీది వాళ్ళిద్దరు అన్నదమ్ములు ముగ్గురు అది సుధర్పనేనట వాళ్ళ అమ్మ ఓ మంచిగానే ఉన్నది వీళ్ళు కూడా ఆ తరపని అంటారు అందరు వాళ్లిదరికి పెళ్లిగాలి ఇది ఇద్దరు బామ్మారుదుల పెళ్లిగాలే కద మరి నువ్వే ముందు ఉండి చేయాలట్టున్న దానికంటే ఊ పెళ్లి కాలేదా ఇంకా అంటా
ఉ
మొత్తం అందరు ఈ మరి కొంచెం ఫేస్ కాట్టు మార్నింగ్ ఫేజ అనిపిస్తుంది కానీ మార్నింగ్ కొంచెం లావ్ అయిందిగా చిన్నప్పుడు ఫోటోలు ఉన్నది చూడు ఉండే
ఉహు
ఉమ్
చుడాలీ అప్పుడు అప్పుడు వరకు అతే అరిసెలనే చేసుకున దానమిస్తాన అరిశె అరిసెలు
ఆ
చేసుకోవచ్చ అప్పుడు వరకు రన్న తారీఖు అంటే పది రోు ఉన్నాయి కదా పదకండు రోజు ఏమో
ఆ
అంటే చేసుకుని వస్త అమ్మోళ్ళు తిన్నే తింటూరు
ఆ మా ఇంట్లా కూడా ఉండేవి పిళ్ళ మనం వచ్చ పట్టుకొచ్చిన కాని ఏం చేద్దాం ఆ తినిచ్చ తినిపించిన రెండు రోజు కానీ నా నాకే చేయగల ఎంతో ఎట్నో వాసన వస్తంది
అట్నే వస్తుంది మరి ఒరిజినల్ అట్లా ఒరిజినల్ అది
అదేచింతకాయ పచ్చడలేసి గింత తినిపించిన మంచిగనే తిన్నది
నాకు మంచిగా అనీపితలేదు కాని అసలు ఒక రోజు మొన్న కుడుములాల వే నా నెయ్యి నాకు అసలు ఆ కుడుములే ముట్కబుది కాలే మరింత పోషిన బలం బలం బలం అను కుంటా ఆ టేస్టు చిన్నప్ప చిన్నప్పుడు నేవా తిన్ను అల్వాటు ఇప్పుడు తినంటే ఎడా తింటము మా చిన్నోడు కూడా కాదే ఇపుడే తింటాడు. ఉత్తేగానే తింటాండు మొన్న చేసిన కారంపొడి గిట్ల ఏసీ కారం నూనె ఉప్పు ఎత్ కూడా తింటాడు మంచిగానే కానీ నాకు గస్తారు నాకు మళ్ళీ మంచిగా అనిపించలేదు అసలు
ఆ అదే నాకు సేమ్ ప్రాబ్లం.
ఒకరు దిన నను ఎట్కుంటదొ ఉట్టిదే అని చెంచెల పెట్కొ నింటే ఈ రాత్ర అందరు కాలేదు అసలు గోరమ్ క హీ అది ఇష్టండి కొంతమంది మా ఊళ్ళే ఉంటూ ఇద్దరు ముగ్గురో ఉట్టిగనె తింటారు నయ్య్ నెయ్యి.
హగో వాళ్ళకి ఇ అలవాటండి.
అలవాటే అలవాటే.
ఉమ్.
ఉమ్.
ఏలాంటి ట్రిప్ ఎత్తారా మన ఫ్రెండ్స్.
ఎంత.
ఆ ఎవలన్నా ఏళ్తార్రా ట్రిప్పు కు పోతన్న పోతర్ర అంటన్న ఉట్టిగనె.
ఏ టూ లే ఇప్పుడు ఈ ఆర్థిక స్థితి గతులు మంచిగలేవ్ అటి ఎటు ప్లాన్ ఎత్తలేం. హె.
ఆ అయినల్ పట్టు చీర కడతవా.
నెలగా.
హా.
అగు తమ్మందేర్ర కగాలేద.
ఆరువు అటన్న కొంచం సేవ్ అయితది.
నేను వేసిన
యు గట్రాం చిన చిన అయితే ఎట్నో అట మేనేజ్ చేయగలుగుతాం గని
రెండుోళ్లకు రెండుళ్లకు ఎంత ఎంత మందంద అడతను ఫోన్ చేసి
రెండు వేలకు రెడు వేలక
ఇ రెండు నెలలకు ఒకసారి నదా ప్రచినలా ఏ ఒసారి ముందు ఉన్న మంది ని బట్టి వస్తాయి డబ్బులు ఎత్తుకుని కూడా చిట్టి లేసి ఇడే
ఆ
ఎత్తేనే బెటర్
అంతేగా మరి
ఎందుకంటే ముందెచ్చినటొ లు కచ్చిట పడతారు
హ
ముందుతీసుకుండేవాళ్ళు సేఫ్ అంటే వడ్డీ వస్తది కలిసి వత్తది వడ్డీ కట్టాలి గాని ఉ అవసరం ఉంటుంది మనకు అవసరం ఉండక మనకు అవసరం ఉండదు కదా
అదగాళ ఏదన్నది కులమంది లేకుండా బెటరు కొంచెం కొంచెం సేవింగ్స్ అన్న అయితాయి కదా అని
మాకడ గట్లాంటివి ఏ ఉపాయలు ఎమ్లేవ్
మా అక్కడ ఉన్నాయి అట్లా అండి మొన్న ఫిఫ్టీ థౌజండ్ కూడా వేసిండ్రు వేస్తె గాని పది మంది
హా
పది కాదు పదకొండు మందిమేమో పదకుండా పన్నెండు మందిలో పన్నెండు కావచ్చు సిక్స్ లాక్స్ అది అవి ఎత్తుకుంటా మా బాలు అన్నీ మాకు ఫస్ట్ ఫస్ట్ వస్తాయి గాని మాకు రాలే కానీ ఆ సేవింగ్స్ అ పడిపోతాయి గదా
ఇప్పుడు కాకుండా ఇంకా ఇప్పుడు వచ్చినా కూడా బెటర్ కదా అని చూస్తాను కానీ ఇప్పుడు వాటికి తెత్తాని మళ్ళీ ఇబ్బంది అయితాంది కదా చూసి పెడతా ఉంది
ఆ
ఎట్ంటందో ఎట్లాంటందో చూడాలి ఈసారిని వెళ్తుందో మళ్ళా ఆన్లైన్ లో అయితే చూడాల వెళ్తే మాత్రం లక్కీ.
హా
వళ్ళీ తర్వాత కన్నీ కచ్చినట్టు ఐదుగు పట్టచ్చు ఈ నెల కదు ఈ వచ్చి ఏ నెలలు అయితాందో సంక్రాంతి కి తీసినం వేసిన ఇది ఏందో ఆరునేళ్లకు మల్ల ఏసుడు.
హమ్. అంటే ఆరు నెలకు యాభై వేలు కట్టినాక మళ్ళీ ఆరు నెల యాభై వేలా.
ఆ అయితే ఇప్పుడు వారిని ఈసారి పనిండు మందినీ యేసినం కదా.
హ
ఈ ఫస్ట్ వచ్చినాయన ఏం చెత్తడంటే ప్రతీ నెల అందరి ఐపోయేదాకా యాభై వేల కడతాడు. ఎన్ని ఇప్పుడు మళ్ళ ఈ అరవై ల ఆరు లక్షలు వత్తైగద. పనిండు మందికి.
హా
ఒక లక్ష ఏమో ఈ వడ్డీల కింద తీసుకుంట్రూ ఫస్తే.
హా
మిగిలిన ఐదు లక్షలు ఆయన చేతికిత్తారు.
ఆ.
హమ్ మిగిలిన మూడు లక్షలు చేతికిత్తారు కదా. ఆ చేతికి ఇచ్చినాయి మల్ల ఆయనే ప్రతీ నెల ఏ నెలయినా కానీ అయిపోయి దాకా. కట్టాల్సిందే ఐదు లక్షది యాభై వేలు యాభై వేలు ఎత్తు కొన ఉన్నారా. ఎత్తుకొనొల్లు ఇప్పుడు నేను ఇచ్చిన లక్ష ఉన్నాయి కద ముందు ఎత్ ఎత్తుకునాయన ఇత్తారు గా లక్ష. అ లక్ష మనిషిని మనిషిని తీసుకొని. ఆ కలిపి కట్టుకుండు వాళ్ళు యాభై వాళ్ళు యాభైవేలు వాళ్ళు కలిపి కడుతుండు ఈయనకేమో ఎతుకున్నాయనకి ఏమో యాభై. ప్రతి నెల యాభై కట్టాల్సిందే వడ్డీ గిట్ల అన్ని కలిపి ఎత్తు కొన్నలక్ సేఫ్ ఐతది.
ఆ ఇప్పుడు పదివేలు వత్తై అన్నట్టు.
ఆ ఇ ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు కదా పదకొండు మందిగా ఎనిమిదివేల కింద. ఆ ఎంతో వతయ్ కదా పన్నెండు మందికి పదకొండుమందికి నెక్స్ట్ ఏమైతది అంటే పది మందికి పంచుకుంటారు మనం ఇచ్చేది తొమ్మిది మందికి. ఒక్కొక్కరిని తీసేసుడే ఎత్తుకున్నలను తీసేసుడే ఇగ.
ఆ.
ప్రతి నేల ప్రతి ఆర్నెల్లకోసారి తీసేసుడే అట్లా. యేష్ణం మేంగూడ దేవుడు దయ చూపితే ముందు ఇప్పుడు వచ్చేనే వచ్చే చిట్టి కి వెళితే అన్న బార ఒక సర
ఉహూ
కాని యేష్ణం గాని ఏమైతదో ఏమైతదో చాలా మంది యేషిర్రు. మూడు నాలుగు చిట్టీలు లీసిరాట్లా అంక చిట్టి మేము ఒక్కటిగాని వేరేళ్ళు ఐతే లేద్ రోండెషిర్రు.
ఆ ఎల్లినోళ్లు లక్కయ అల్ల నోళ్ళు నుంచే తీసి మళ్ళా కడతారు ఈలోన్నలదీ మళ్ళీ బయట తెచ్చు. కొనిన్ అంతే బాస్
ఉ ఉ కట్టుకుండు కదా బయట ఎక్కడ లేకుండా అన్ని క్లియర్ చేసుకుని ఈయోక్కోటి చిట్టి ఈయొక్కటి కట్. కుండా ఐపోద్ది ఈ ఆరు నెల్లల వరకి చంపుడు సార్ ఎట్ల అనేసి ఆలోచనవత్తది.
హూమ్
ఊమ్ అట్లా.
మంచిగ ఉన్నవే
టైమ్ జూడండి టైమ్ జూడండి.
ఆ అయిపోతాన్ మల్లి వత్త
సర్ సరే